ఆ ఏం చేస్తున్నావురా
ఆ ఏం లేదు ఏం లేదు ఖాళీగానే వినిపిస్తుంది వినిపిస్తుంది చెప్పు
ఆ ఏం లేదు కలీగనే ఉన్న ఏంటి అనేసి చేసా
ఆ లేదు నార్మల్ గానే అంటే పడుతు పడుతుంది వర్షం పడుతుంది అందుకే ఇంట్లోనే ఉన్నా మీ సైడ్ పడుతుందా
ఆ పడుతుంది రా ఊరు ములు వస్తున్నాయి వినిపించట్లేదా అవి నీకు ఫోన్లోకి
అ ఫోన్లకా ఆ వినిపిస్తుంది వినిపిస్తుంది
హ్ అదే ఇందాక ఏదో చెప్పవు కదా అప్పుడు అప్పుడు ఫోన్ చేసినప్పుడు కట్ అయిపోయింది. కదా ఎవరో బామ్మను తీసుకొస్తాను అని అనేసి తీసుకొచ్చావా లేదా మరి
వినబడుతుంది ఇక్కడ కూడా విపరీతమైన గాలి వస్తుంది కిటికీలు తలుపులు అన్ని కొట్టుకుంటున్నాయి. నేను వెళ్ళి మొదట వాటన్నింటిని గడిచలు పెడతాను
ఆ అలాగే ఈ ఎలక్ట్రిక్ వస్తువులు ఏవైన్నా ఉంటే ఫ్రిడ్జ్ అలాంటివి ఏమైన్నా ఉంటే ఆఫ్ చేసి చేయిరా ఇదా ప్రమాదం అయ్యే అవకాశం కూడా ఉంది గాదా
అవును నువ్వు గుర్తు చేయకపోతే నేను ఆ విషయాన్ని మర్చిపోయేదాన్ని ఇప్పుడే వేళ్లి అన్ని ప్లగ్స్ తీసేస్తాను ఇన్వెంటర్ కూడా ఫుల్ చఛార్జింగ్ లో ఉందో లేదో చూస్తా
అలాగేరా వెళ్ళి చూసేసి వచ్చేయి ఇంటి పక్క ఉన్న బామ్మను తీసుకురావడానికి వెళ్తున్నాను
ఇంటికి వెళ్తున్నావా ఆ సరే ఫోన్ జాగ్రత్త నీళ్లు పడకుండా చూసుకో నువ్వు వెళ్ళి మా అమ్మగారిని మన ఇంటికి తీసుకొచ్చినా పర్వాలేదు అందరం కలిసి ఒకే చోట ఉంటే ధైర్యంగా ఉంటుంది.
నిజమేరా ఖచ్చితంగా మనంటి తీసుకొచ్చి ప్రగాన్ని ఇంకా ఏంటి మరి
ఏమైంది
ఎక్కన్నా ఆ లేదు లే నార్మల్ గానె వెళ్తున్నాను వాళ్ళింటికి
ఆ ఎల్లు ఫోన్ జాగ్రత్త నీళ్ళు పడకుండా చూసుకోమని చెప్తున్నా
అలాగైతే చూసుకుంటాను నువ్వు కూడా ఛార్జింగ్ అయిపోయిన టెన్షన్ పడకు సిగ్నల్స్ కట్టయినా రేపు వర్షం ఆగిపోతే నేను మీకు ఫోన్ చేసే ప్రయత్నం చేస్తాను
అలాగే నువ్వు కూడా జాగ్రత్త మా నాన్న కూడా నాతో వస్తున్నారు కాబట్టి ఏం భయం లేదు నువ్వు వెళ్ళి మీ ఇంట్లో వాళ్ళ పక్కన కూర్చో
మ్ అలాగే రా అదే మీ బామ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఏదో కొమ్ముందని చెప్పావుగా మీ నా అంత చెప్పి వెంటనే అది నరికేపించు
కొమ్మేడికెల్లచ్చిందొ సరే ఆహ్ హి కరెక్ట్ ఇప్పుడే నేన్ మా నాన్నతో చెప్తాను అసలే చీకటి పడుతుంది పైగా ఉరుములు మెరుపులు చాలా భయంకర్ విధంగ వస్తున్నాయి నీకా శబ్దం వినబడుతోందా
ఆ వినబడుతుంది రా ఫోన్ లో కూడా గట్టిగా వినబడుతుంది ఇక్కడ కూడా
చాలా వస్తున్నాయి రా నేను వెళ్ళి మొదట వ వాటన్నింటిని వడలేస్తాను
ఆ ఆ సరే త్వరగా వెళ్ళి తలుపులన్ని ఏసేయ్ అలాగే ఇంట్లో ఉన్న టీవీ ఫ్రిడ్జ్ లు అంటే ఎలక్ ఎలక్ర్టానిక్ వస్తువుల ప్లగ్గులన్నీ బోర్డ్ నుండి తీసేయండి మెరుపులు పడితే అవి కాలిపోయే ప్రమాదం ఉంది
అవుండా నువ్ గుర్తు చేయకపోతే నేనసలు ఆ విషయమే మర్చిపోయేదాన్ని ఇప్పుడే వెళ్ళి అన్ అన్ని ఆఫ్ చేస్తాను చార్జింగ్స్ అవన్నీ కూడా ఫుల్ గా ఉన్నాయో లేదో చూస్తా
మంచిది మా ఊర్లో ఇప్పుడే కరెంట్ తీసేసారు పూర్తిగా చీకటయిపోయింది నేను టార్చ్ లైట్ ఆన్ చేసుకొని బామ్మగార్ కరెంట్ కెళ్తున్నాను
సరే ఫోన్ జాగ్రత్త మరి నీళ్ళు పడకుండా చూస్ కో నువ్వు వెళ్లి ఆ బామ్మని మన ఇంటికే తీసుకొచ్చే ప్రయత్నం చేయి అందరం కలిసుంటే ధైర్యం గా ఉంటుంది
అవును అదే మంచిదేమో ఆమెను మా ఇంట్లోనే ఈ రాత్రికి పడుకోమని చెప్తాను. గాలి వేగం ఇంకా పెరుగుతున్నట్లుందిరా బయట రేకుల్ షెడ్ గలగల్ ఆడుతున్నాయి.
అవున్ రా వాతావరణం చూస్తుంటే ఈ రాత్రి అసలు వాన ఆగేలాగా కూడా లేదు సిగ్నల్స్ కూడా పూర్తిగా కట్ అయిపోయేలాగా ఉన్నాయి నీ వాయిస్ గూడా సరిగ్గ వినబడడం లేదు
అవునా నాక్ కూడా నీ మాటలు కట్ అవుతూ వస్తున్నాయిరా బహుశా ఊర్ చివర ఉన్నా సెల్ టవర్ దగ్ దగ్గర ఏదైనా ప్రాబ్లమ్ వచ్చి ఉంటుంది.
కావచ్చు ఒకవేళ సిగ్నల్స్ పూర్తిగా కట్టయినా కూడా నువ్ కంగారుపడకు ఇంట్లోనే షిట సురక్షితంగా ఉండు రేపు ఉదయం వాన తగ్గాక నేన్ నీతో మాట్లాడడానికి ట్రై చేస్తా.
నాకు నచ్చిన అలాగే నువ్వు గూడా జాగ్రత్త మా నాన్న కూడా నాతో వస్తున్నారు కాబట్టి ఏం భయం లేదు నువ్వు వెళ్ళి మీ ఇంట్లో వాళ్ళ పక్కన కూర్చో
సరే ఫోన్లో చార్జింగ్ గూడా జాగ్రత్తగా దాచుకో ఎక్కువ వాడకు ఇప్పుడే మా అమ్మ పిలుస్తున్నారు వంటింట్లోకి వాటర్ వచ్చినట్టున్నాయి నేనేళ్తున్నాను
ఆ నా వాయిస్ వినిపిస్తుందా ఫోన్ ఇంకా కట్ అవ్వలేదు సిగ్నల్ ఒక పాయింట్ చూపిస్తుంది
అ వినబడుతుందిరా కానీ చాలా డిస్టర్బెన్స్ వస్తుంది నువ్వు బామ్మ వాళ్ళింటికెళ్తా న్నన్నావు కదా వోచ్చార తను ఎలా ఉన్నారు
మా నాన్న నేన్ కలిసి వెళ్ళేసరికి పాపం ఆమె ఇంట్లో ఒక మూలన కూర్చొని భయపడుతున్నారు కిటికీలోంచి వాన నీళ్ళు కూడా లోపలికోచ్చేసాయి
అయ్యో మరి ఇప్పుడు ఆమె ఎలా ఉన్నారు మీ ఇంటికి తీసుకొచ్చారా
అవును మా నాన్న ఆమెను గొడుగు కింద పట్టుకొని జాగ్రత్తగా మా ఇంటికి తీసుకొచ్చేశారు ఇప్పుడు ఆమెనుకు పొడి బట్టలు ఇచ్చి మంచం మీద కూర్చోబెట్టా అమ్మ వేడ్ వేడిగా అన్నం పెడుతోంది
తర ఇప్పుడు నా మనసు చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడ మా ఇంట్లో కూడ్ అల వంటింట్లో నీళ్లు పడుతున్నాయి మా అమ్మ దాని కింద గిన్నె పెట్టింది మా నాన్న టార్చ్ లైట్ వేసుకొని ఇల్లు చుట్టంత సరిగ్గా ఉందోలేదో చూస్తున్నారు
అవునా బయట గాలి కొంచెం తగ్గినట్లుందా లేక ఇంకా అలానే ఉందా
గాలి కొంచెం తగ్గింది కానీ వాన మాత్రం పెద్దగా దారలు దారలుగా వస్తుంది రోడ్ల మీద మోకళ్ల లోతు వాటర్ వచ్చేసాయంట మా వీధి చివర ఉన్న ఆ కాల్వ కూడా నిండిపోయి దని పక్కింటి వాళ్ళు చెప్పారు
బాబోయ్ మా ఊర్లో కూడా పరిస్థితి అలాగే ఉంది వీధి దీపాలు అన్ని ఆరిపో పోయి ఊరంతా నల్లటి చీకటే ఉంది కేవలం ఇళ్లలో అక్కడక్కడ క్యాండిల్స్ మరియు ఎమర్జెన్సీ లైట్లు మాత్రమే వెలుగుతున్నాయి
అవునుర ఈ టైం లోనే పల్లెటూరు వాళ్ళందరూ ఒకరి కె ఒకరిగా తోడుగా ఉంటారు మా నాన్న కూడా ఇప్పుడే టౌన్లో ఉన్న వాళ్ళ బంధువులకు ఫోన్ చేసి ఆ వైపు వాతావరణం ఎలా ఉందా అనేసి అడుగుతున్నారు
మంచిది మా ఇంట్లో బామగారు ఇప్పుడే కొంచెం కోల్కొని మీరు వచ్చి నన్ను కాపాడరు లేదంటే నేను చచ్చిపోయే దాన్ని అని ఏడుస్తున్నారు నాక్ చాలా బాధేసింది అలాగే టైం కెళ్ళినందు
నువ్వు చాలా గ్రేట్ర ఇవాన్ మనకి ఎంత మంచి గుణపాఠం నేర్పించిందో ప్రకృతి ముందు మనం ఎ త చిన్న వాళ్ళమో అర్థమవుతుంది
బ నిజం ఇప్పుడే మా నాన్న రేడియో ఆన్ చేశారు తుఫాన్ తీరం దాటడానికి ఇంకా కొంచెం టైం పడుతు దంట కాబట్టి అర్ధరాత్రి వరకు వాన ఇలాగే ఉంటుంది అనుకుంటా
అవును అయితే ఇద్దరం ఫోన్లు పక్కన పెట్టేసి ఇంట్లో వాళ్ళతో కూర్చుందాం బ్యాట్రీ పూర్తిగా అయిపోతే మరి కష్టం
కరెక్ట్ నా ఫోన్ లో కూడా థర్టీ పర్సెంట్ మాత్రమే ఛార్జింగ్ ఉంది నేను ఫోన్ లో ఇంటర్నెట్ టపేసి పక్కన పెడుతున్నాను
సరేరా జాగ్రత్త బామ్మగారిని కూడా జాగ్రత్తగా చూసుకోండి రేపు ఉదయం వాన తగ్గాక సిగ్నల్స్ వస్తే మళ్ళీ కాల్ చేస్త
అలాగే మీ ఇంట్లో వాళ్ళందరినీ కూడా జాగ్రత్త ఉండమని చెప్పు
సరే సిగ్నల్స్ పూర్తిగా కట్ అవుతున్నాయిరా నా వాయిస్ నీకు సరిగ్గా వినిపిస్తుందా స్లోగా వస్తుందా
అవునవును చాలా దూరం నుండి మాట్లాడుతున్నట్లుంది అయినా పర్వాలేదు నా వాయిస్ నీకు వినబడుతు అట్లుంటే చాలు
ఆ కొంచెం కొంచెంంగా వినబడుతుంది ఆ మా అమ్మ ఇప్పుడే బొమ్ బామ్మగారికి వేడన్న పెట్టింది ఆమె తింటూ నాతో మాట్లాడుతున్నారు
అవునా బామ్మ గారు ఏమంటున్నారు ఇప్పుడు కొంచెం ధైర్యంగా ఉన్నారా మరి
మీరు వచ్చి నన్ను కాపాడరు లేదంటే ఈ వానకి మా ఇల్లు ఏమైపోయేది అని చేతులు పట్టుకొని ఏడుస్తున్నారు
వింటుంటేనే చాలా సంతోషంగా ఉంది రా నువ్వు నిజంగా చాలా మంచి పని చేసావు మా ఇంట్లో లో కూడా నాన్న ఇప్పుడే కిటికీలు అన్ని
అవునా మీ వైపు గాలి వేగ గం తగ్గిందా మరి ఇక్కడ మాత్రం చెట్లు కొమ్మలు ఊగుతూ శబ్దంగా భయంకరంగా ఉంది
ఆ లేదురా గాలి కొంచెం తగ్గింది కానీ వాన మాత్రం అస్సలు తగ్గట్లేదు దారాలు దారాలుగా పడుతూనే ఉంది
అవును మా ఊరి చెరువు నిండిపోయిందని ఇప్పుడే పక్కింటి వాళ్ళు వచ్చి నాన్నతో చెప్తున్నారు కాబట్టి తాగాకున్న ఊరి పెద్దల అంత ఆ కట్ట తెగకుండా ఊరి పెద్దలంతా అక్కడ కాపల కాస్తున్నారంట
బాబోయ్ అయితే చాలా ప్రమాదం గదా మీ నాన్న కూడా వెళ్తున్నారా ఏంటి
లేదురా మా నాన్న ఇంట్లోనే ఉండి బామ్మగారిని చూసుకుంటున్నారు ఊరి యువ కులంతా టార్చ్ లైట్లు పెట్టుకొని చెరువు దగ్గరికి వెళ్ళారు
చాలా మంచిది ఈ టైంలో అందరు కలిసికట్టుగా ఉండాలి మా ఊర్లో కూడా రోడ్ల మీద పడి పైన ఒక చిన్న కరెంట్ స్తంభాన్ని యువకులంతా కలిసి పక్కకు జరిపారంట
అవునా చాలా గ్రేట్ మన గ్రామంలో ఈ ఐక్యత ఉండడం వల్లే ఇలాంటి క ష్టలయినా మనం తట్టుకోగలుగుతున్నాం
నిజం సిటీలో అయితే ఎవరి ఇంట్లో వాళ్ళే ఉంటారు కానీ మన ఊర్లలో ఒకరికొకరు తోడుగా నిలుస్తారు
కరెక్ట్ రా అరే నా ఫోన్లో ఇవన్నీ ఏదోలా అవుతున్నాయిరా ఛార్జింగ్ కూడా టెన్ పర్సెంటే ఉంది
అయ్యో అయితే వెంటనే డాటా ఆప్పేసి ఫోన్ పక్కన పెట్టాయి ఎమర్జెన్సీ కోసం కొంచెమయిన ఛార్జింగ్ గ్ ఉంచుకో
అవున్రా నేను ఇప్పుడే ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తున్నా మళ్ళీ రేపు పొద్దున్న మన ఈ వాన తగ్గాక ఆన్లైన్కు వస్తాను.
అలాగే జాగ్రత్త బామ్మగారిని మీ అమ్మ నాన్నల్ని గూడా జాగ్రత్తగా చూసుకో
ఆ నువ్వు కూడా జాగ్రత్తరా మీ ఇంట్లో అందరికి అడిగానని
ఆ సరే బాయ్
సరే రా మరి నేను ఉంటాన్.